ఇంతసేపు ఏమైంది లేపడానికి
ఆ తొందర ఇట్లా స్క్రీన్ మీద ఎత్తలేదుర నాకు ఆ
అచ్చిండ మీ కోడుకు అద్దు ఇదేవో ఒకరే మాట్లాడాలి
నేనేే మాట్లాడాల మేడం వేరేటోళ్లు మాట్లాడొద్దా
నువ్వే మాట్లాడాలి
అయ్యో గట్లా అంటే నేను ఆనికే ఇద్దును అ వచ్చినక చేయమంటుంటి మంచిగా
ఓ ఇంకో ఈ ఈ ఇదొకటి ఇంకొకటి మాట్లాడితే అయిపోద్ది పటు
అంతేనా మూడు సార్ల మూడు సార్లు అయింది
ఇంకొకటి అయితే అయిపోది
ఆ
ఇంకా కొండగట్టు పోతావ
అబా హ ఎస్త అవ్ సామి ఏమంటాండు
ఉమ్ ఏమైంది
గట్ల ఎందుకెత్తారు అని అంటాను వచ్చిన ఆట ఇంతకు ముందు అని అంటే
అయ్యో నేను చేసిన కాబట్టి నేనే నేను ఉట్టికి ఎందుకు మాట్లాడత తన టైం వేస్ట్ చేసుకోని
బవే ఆమె కూడా చెప్పు ఏదా కాద్దట్
ఓ అద్ దానికయితే నాలుగు వేలు వచ్చినాయి
ఎవరికి
మా వోళ్ల నడిపెత్త వాళ బిడ్డలకి
ఆ
మా పెద్ద నాన్న వాళ్ళ బిడ్డకి ఆ
ఆహా
మళ్ళ నేను సెక్యూర్ గాకపోతే అసలు ఆళ్ల ఎలే పెట్ట చూసి అన్ని చేసి చెప్ప
ఎ
ఇంకా
చెప్పు
చెప్పు పోయి
ఇంకేం చేత్తారు అందరు
ఏం లేదు తాత పాస్తా వండు పాస్తా వండు అన్నాడు అన్నాడు
తాత పాస్ తల్లు గూడా తింటడ్లే తాత.
ఓతాతకు పాస్తా అంటే పిచ్చి.
ఎ.
ఏమంటే ఒకసారి అండి నను ఊగా వచ్చినప్పుడల్లా అడిపించుకుంటాడు.
ఆ అన్న ఏ విేషంట త్తం. సాస్లిత్తేవన్న.
ఉండాలంటే మస్తు ఎట్లనొండొచ్చు ఫస్ట్ ఆ కొంత కొన్నిసార్లు ఎట్లా అంటే దాన్ని ఉడకబెట్టి తీసి ఆ. ఇట్లా పోపు లవేషి అన్ని సాసులు వేసి ఇవేసి. డు లేకపోతే ఆ. అన్ని ఇట్లా టమాటా కూర లెక్క ఇట్లా మంచిగా సూప్ సూప్ అండి అండ్లో ఇవ్వన్నీసి ఉడకబెట్టుడు అండ్లానే.
ఆ.
యెట్లనేయొచ్చు. మంచిగా ఉంటై ఇట్లా చిన్న టమాటాలు ఉంటాయికదనే అవిట్లేమో అంటారు.
అవే రావల్ కదా. రామల్కా పండ్లు అంటన్న.
ఆ గవి గా టమాటల తన అయితే హై ఇలర్ట్ ఉంటది
అవునా.
మంచిగా పుల్ల పుల్లగా.
మావిటి తోట గాసిందా.
ఏమో నేన్ జూల్లే అస్సలు. అమౌంట్ ఎక్కుగాదు. లేనట్టుంది.
గనిగన చెత్తుండే కాయగా పౌడ ఇద్రా.
చూళ్ళేదేమో మరి చూడాలి పూతైనుండి. ఏమైంది.
ఆ.
చెప్పే.
ఆ చెప్పు ఇగో పక్కనమాక్ ఏమని చెప్తాడు.
ఉమ్
మేరా పప్ప ఆ. మాలా. దా ఓబేయమమ్మి చెప్పలైదా.
ఏ హద్దుడు బోరుకొడతాంది. ఆపేయ్ అక్కై ఆపేయ్.
ఆమె ఆమెకేమో తెలుగు రాదు నాకేమో ఇంది రాదు.
అంటే కొత్తళ్చ్చ.
పక్కక్ కొత్తోలొచిర్రు ఆ.
ఎవరన్న ఖాాలియేషిరా
ఏ కాలెవరెశిరు ఏరలాంటి అవి లేకుండె సామాన్ లేకుండె న
ఒ గిటు ఫస్ట్ టా గెట్లేడు
అయితే అయితే అంటాండు నాకు వస్తే నవ్వచ్చు
బ అదే ఇంక నయమే హిందీ మాట మాట్లాడ్తాండ్ అంటె
ఆడ ఆ ఆ మొత్తం మాట్లాడతార ఆమె ఆమె మాట్లాడిన దానికి అన్నీ సమాధానం అంతా చెప్తాడు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే అన్ని కరెక్టే చెప్తడు మళ్ళ
మ్ నయమె అట్లా ఇట్లా మెల్లమెల్లగా అదే అత్తది నేర్చుకుంటే మంచిగానే ఇంకే
ఆ అల ఆల బిడ్డ అలా బిడ్డడు అడుగుతాడు సగ కట్టాడు
ఆ వ న పావ్ ద ఖైదైతుంది
ఏ నిత్తనా మరి
ఏం లేదు రెడీ అయ్యి మంచిగా మమ్మీ చీరాన్ని ఏమనా కట్టుకొని ఫోటో దిగుదాం అనుకుంటాన
ద
కానీ ఫోటో దించెటోళ్ళ్ లెఎవలే
మమ్మీ
మామ్మి దంచితే మె అది కాలు ది కాల తీ ధ కా
ఆ
దానికిదరు
ఆడటు పోయిడి
ఆడు వాళ్ళ ఫ్రెండ్ పేర్లాట తరుాలికు వొయిండు ఆ పెద్దోడు ఏమో ఆష్టల్లుండు ఈ చెట్లే ఎవ్వల్లేరు ఆడడు
అది ఇరిగిపోతది కదే
అడ అసలు అడిగినడు ఆడ మాట పెద్దోన్ లెక్క కాదాడు ఆడ ఆంట నచ్చింద త్తడాడు
ఇప్పుడు అంత అవసరమా ఖచ్చితంగా
ఏద
మరి ఉందని గంతే
అరేే అటు రపు
క్యాలిక్యులేటర్ అది కంపాక్స్ బాక్సు ఓ దాని మరి ఎంతారు ఆ ఎంది
ఇటు మా అగా రే పక్క గ
అర్థం కాలే
ఇటు మాట్లాడేయ పక్కకు కాదే అంటాను
నతనే మాట్లాడతానా
మంచి అ మాక రేపు చికను
ఓ అడా ఎసుకోర కోదిగా మాకు అత పె తిని తినిర పడ్డాం మేము ఆల్రెడీ పోయినా సండే సోమవారం వేసుకు మంగళవారం వేసుకుంటా అని చెప్పి అంటే
ఓ
ఆల్రెడీ శనివారం నాడు మాకు శనివారం నాడు ఇసుకే కిలో చికెన్ ఇద్దర రెండుోజులుబట్
పచ్చడి పెట్టుకొని తిన్నారా కూర వండుకొని తిన్నారా
కూూరనే మొత్తప్పచ్చల కష్
ఆ
క్కడయి మటే పచ్చలే కడే చేసినా
ఆ
అద్ద ఇద్దరమే కదా గంజు నిండా కర్రీ చూసేసరికి అత ముఖం కొట్టినట్టటువుడు
అవునా
ఆ మళ్ళీ బుధవారం దాకా ఇక మళ్ళీ ఆ రోజు వేసుకోవాలి వాళ్ళ మంగళవారం వేసుకోవాలి శుక్రవారం వేసుకుంటా అని మళ్ళీ మళ్ళీ బుధవారం నాడు తీసుకొచ్చిండు
ఇంకా మంచిగా వారం రోజులు తిన్నారు ఇంక
ఆరదన్నా ఏ ఎందుకు గుతుకుంటది
మరి ఇన్నారు కాబట్టి కొట్టుకోరు ఏదో ఇ నేను పె నేను పెద్ద భక్తురాలని అలా కొొట్టుకోద అన్నట్టు చెప్పినావ్
నిజే కొట్కోద్ర
అగ కూడా కట్ కోదు
ఏదన్నా ఏదన్నా ఇట్లా ఇట్లా పూజలు ఏమన్నా చేేసుకుంటే ఎందుకు కొట్టుకుంటది చెప్పు కొట్టుకోదు అసలకి మ్మ్
ఇగ అంతే ఇంకా ఏం సంగది మరి ఫోన్ ఎతా అండ రా మీ మీ అత్తమ్మ చిన్నత్తమ్మ
చిన్న తమ్మల్ పెద్ద తమ్మల్ ఎవ్వరు లేదు ఎందో పెట్టిందిగా నినా చిరతమా బిడ్డ ఏమన్నా కొంచెం ఇదయితే, అదైతే అట్లుంటారు మనుషులు ఇట్లుంటారు.
ఆ ఎందుకు పెట్టింది నాకు అర్థం కాలే.
ఏమో ఎవరికోసం పెట్టింది ఎవడికి తెలుసు.
గట్లా కూడా పెడతారా
పెడుతారు గా
బా నవ్వత్ గట్లా స్టేటస్ సాలు లోడుతే కమ్మాకి
అయ్యో ఇకగ తిరియ అట్ ఆలు వెడతార అయితే మామములుగా వెట్టరిగ.
ఓ గల నెంబర్లు ఉండే నా దగ్గర
ఆళ్ళు వెరైటీగా పెడతారు ఇంకాళ్ళు
నేను అసలు చదవన్ నెన్
నేను ఆర్లేదు నేను ఒక ముగ్గురు నలుగురు నెంబర్ల అందరి అది చేసిన ఆ ఆ
బ్లాక్ ఎష్నావ
ఐడియా ఎష్న
ఏం బోల్ తోముతన్నావా.
నీకె ఏమన సౌ సౌండ్ వతందా
తందినకు ని గార్జస్వ
గాజుల సౌండ్ కాదు చీమా మీద గిట్లా పడ్డది తబి.
ఓహో
ఆ చెరుకు చెట్గు నిళ్లు పోద్తన్నా
ఏంటది
చెరుకు చెట్టుకు నీళ్ళు పోతన
చెరుకు చెట్టు కూడా ఉందా మీకు చేరుకుగాయలుగాతనేగా
సిక్స్ ఉ
చెరుకుకాయలుగతనయ
చెరుకు కాయలు కత్ తనె మామిడికాయలు కాషినయి మోస్త త్ రాల్తానాయ్ దాదాపు ఒక సంచడు ఎళ్తయ్ కింద.
ఛీ
పది కిలోలు వెళ్తాయి కవచ్చు.
మంచిగా ఉంనయా మరి ఎందుకు తింటలేరు.
ఏ మొన్న కొంచం చట్నీ ఎషినా నేను గింతంతా. అంటే మంచి కాయా మ ఓనర్ ఆంటీ తెపించింది అయితే పెద్దది దాన్ని ఏం జెసినా కట్ కట్ జెసి అవి ఏసినా పండుమేరపకాయ పండుమేరపకాయ్ ది
పచ్చడి జెష్ణవ
చ్చడి చేసిన హ్మ్ దంచి ఏలిప్ ఏలిపాయలు ఎసి దంచి చేసిన పచ్చడి మంచిగా ఉన్నది టేస్ట్
అవును
హ్మ్
సరే మరి పది నిమిషం అయితంది బాయ్
బాయ్ అయిపోయిందా ఇంకా ఇంకొకసార పరెమ్ పని చేసుకుంటా మాట్లాడుతనగా
సరే ఓకే చేతావ్
ఆ